ఆ ఆ సఓ ఆ లైకా నే ఆ ఓకే హాయ్ చాలా రోజులయింది కదా ఎలా ఉన్నావు బాగే రాసారా కానీ ప్చ్ ఆ కొన్ని సబ్జెక్ట్లు కాస్త టఫ్ గా అనిపించాయి ఏం సబ్జెక్ట్ లో రా ఈ సారి అసలు ఏం క్లాసెస్ జరగలేదు ఏం జరగలేదు అన్ని ట్రైనింగ్స్ జరిగాయా సో అందుకే కొంచెం టఫ్ అనిపిచింది చూడాలా మళ్ళీ రిజల్ట్ రోజు హుమ్ హు అదే రా నాక్ కూడ చాలా కష్టంగా అనిపింది ఆ అవునురా ఆ సబ్జెక్టు ప్రోగ్రామ్స్ అర్థం కావపోవడం చాలా టైమ్ తీస్ ఉంటుంది
ఆ ఫిఫ్త్ డే ఏమో ఎలా రాసామో ఏమో చాలా తప్పని అనిపించింది
హుమ్ ఆ ఏం చేస్తాం ఎలానో ఇంకా రాయాలి కదా పాస్ అవుతే చాలు ఏం చే నేను యూనిట్ ఆ యూట్యూబ్ వీడియోలు చూసి సే సీనియర్స్ నోట్స్ తీసుకున్నాను సో అట్లా ప్రిపేర్ అయినాను సో ఏదో కష్టపడే ఎగ్జామ్స్ ఎలాగోల పాస్ అయితే చాలు
మంచి ఐడియానే ఇంకా నేను కూడ దాని చ
అబ్బా లాస్ట్ మిని చదువు ఎంత రిస్క్ అనేది నీకు తెలుసు కదా
హుమ్ అవును కానీ ఇప్పుడు ఫోకస్ బాగా ఉంటది బాగా చదిగితే బాగా వస్తది
హుమ్ సరే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఏమైనా ప్లాన్ చేస్ ఉన్నాయా
ట్రిప్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను అరకు లేద ఊటీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే కుంటే వెళ్ళొచ్చు
ఆహా ఊటీకెళ్తనవ్ ఇంకేం అవును నేను అనుకున్నా ఊటీకి ఎళ్ళాలని బట్ ఏమో మళ్ళీ కాన్సిల్ అయిపోయింది హుమ్ సమ్మర్ లో ఎక్కడికన్నా బయటికి పోవాలంటే భయంగా ఉంది ఆసలు ఈ స వేడికి ఆ జర్నీ చెయాలంటే కష్టం అసలు ఉమ్ అవునా నువ్వు కూడా రావచ్చు మాతో పాటు ఉండ్రా అక్కడ వాలు వాలీలు కాఫీ చాలా వె ఆ నన్ను కూడా పిలువు పిలవాలిరా
ఖచ్చితంగా నువ్వు లేకపోతే, పని ఉండదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే ఎట్లా ఏదేమైనా సరే రావాల్సిందే
ఆ సరే రబ్బాయి అదే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నను ప్లేస్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ జాబ్లు కావాలంటే మంచి కంపెనీలు చేస్తే బాగుంటాయి ఆ ఓహో ఓ బాగుంది నేను మా మాత్రం హార్డ్వేర్ ఆ ఫీల్డ్ లోనే వెళ్ళాలని అను కుంటున్నా నిజంగా చాలా మంచి వస్తుంది చాలా బాగుంటుంది హ అవును నా ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు నువ్వు విఎల్ఎస్ఐ లేదు ఎంబెడ్డెడ్ సిస్టమ్ చేయొచ్చు టైం హ్మ్ అది కూడా మంచి ఇదే మంచిగా ఆ అవునురా నేను ఎఫ్ ఎఫ్ పిజి లో కూడా ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నా
హ్మ్
నువ్వు ఏమైనా కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నావా? మంచి స్టార్ట్ ఇప్పుడు డిఎస్ కూడాప ప్రాక్టీస్ చేయాలి ఆ ఆ అవు అవునావు హ అదిరందీరా ఎన్ని రోజులు పోత ఫై గంటల చదవడానికి ప్రయత్నిస్తున్నాను మ్ ఆహా అందుకే నేను నిన్ను మెటివేట్ చే మోటివేట్ చెయాలి
అవును రా లేలాంటి సెండ్ ఉండడం నా లక్ రా
యా లక్ ఉంధి ఫీలింగ్స్ ల అండ్ ఫన్ బాగుంటుంది కానీ హుమ్ కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది
అన్నీ అండ్ సే ఎగ్జామ్స్ ప్రాజెక్ట్స్ అన్ని కలిసి కలిసి పెంచుతా అన్నాడు
హ్మ్ కానీ చివరికీ ఇవన్నీ మంచీ ఎక్స్పీరియన్స్ అవుతాయి లే ఆ నువ్ ప్ టైమ్ లో ఏం చేస్తాం ఊహు ఇంకా ఓ మేజెంట్ డ్రాగన్ కదా నా క్కూడా ఆ పార్ట్ ట నచ్చుతుంది నిజమే నువ్వు ఏమైనా ఆ స్పోర్ట్స్ ఆడుతావా నువ్ క్రికెట్ ఆడుతాడ నాక్ క్రికెట్ అంటే చాలా ఆ ఆ నువ్ బ్యాడ్మింటన్ ఆడుతవ్ చాలా బాగుంటది టూ ప్లేయర్స్ ఉంటాము ఒక స్పోర్టివ్ గేమ్ అండ్ మన ఫిజికల్ గా కూడా చాలా వర్కౌట్ అవుతుంది సో బ్యాడ్మింటన్ ఆడు తను ఒకవేళ మ్యాచ్ అయితే ఆడుగా ఖచ్చతంగా సరే నీ ఫ్యామిలీ ఎలా ఉంది ఆ బాగు మి మీ మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు మా ఇంట్లో కూడా అందరు బావున్నారు ఆ మా వాళ్ళు కూడా బాగున్నారు ఉమ్ గుడ్
అయితే ఏంటి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా టైం తీసుకున్నావు కదా తీసుకుంటది కదా
అవు అ తగ్గించాలి ట్రై చేస్తున్నా కానీ కుదరడం చేస్తా నా బెస్ట్
పాడాలని నిర్ణయిర్ంచుకుంటున్నా దాని మీదే కలిచస్తును
నిర్ణయం మనం మంచిగా ఫ్యూచర్ ప్లాన్ ఉండయి మంచి మంచి ఐడియా స్కిల్స్ ఉండి బాగ కోడింగ్ అందుకుం టైమ్ కోడింగ్ కి టైమ్స్ పని చేసి నేట్ ర్చుకోవాలి మనం బ
అదండీ ఇట్ట కళ్ళు మూసుకునే లోపు అన్నీ మర్చిపొతున్న
అవునవును అవును టైమ్ చాలా ఫాస్ట్ గా పోతుంది.
కష్టపడితే సక్సెస్ వస్తాది. ఎంతోమంది కష్టపడు సక్సెస్
అ ఓ అది ఇంకా ఏమ్ చే మాస్టర్ ఏం తిన్న
హ్మ్ నేను సినిమా ఆల్మోస్ట్ ఏదో చేశారు. పీజీలో అది తిన్నాను అన్మాట హ్మ్
జరుగుతుంది, జరుపుకో ఓ పెద్ద ఇన్స్టాలో
అర్ధం కాలేదు
స్టడీస్ మమ్మి ఎమ్క్ ఇల్ సంధి
ఇంకా వన్ మంత్ ఉంది.
వన్ మంత్లో నీ స్టడీస్ అయిపోతయా
సెమిస్టర్ కంప్లీట్ అవుతుంది.
ఓకే
హ్మ్ హ ఆ ఇది విన్నారా న్యూస్ లైక్ ఎల్పి జి ఎస్ షా షార్టేజ్ వచ్చింది. అండ్ ఈ వార్ జరగడం దుబాయ్ యుఎస్ఏ ఇరాన్, ఇరాక్
ఉ
దాని వల్ల బా భారతి ఎంత అంటే లైక్ మనము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రయాణాలు గానీ లేకపోతే ఎల్పిజి, విద్యుత్ షార్టేజ్ గానీ ఆ ఎలా ప్చ్
వాళ్ళ కొట్టుకుంటున్నారు మనం చీరక్ కదా
ఉ అవునవును అదే ఆలోచిస్తున్నా నేను కూడా అ ఆ ఇంకా ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేది మనం చాలా తగ్గియాలి అసలు ఆ ఇట్లా యూస్ చేయడము మన ఎన్వరన్మెంట్కిి ప్రతి దానికి కి మనం అంటే ఫస్ట్ ఏంటంటే మనం అవేర్నెస్ ఇవ్వాలి ప్లాస్టిక్కి వాడకూడదు దాంట్ల మీద అప్పుడే అందరిక వస్తుంది అప్పుడు ఆ ఆ ఓ ఓకే దన్ బాయ్